హలో ఆ బాగున్నా మీరు బాగున్నారా
ఆ ఆ మాములుగా పల్లెటూర్లలో ఎక్కువ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఉండవు కదండి
ఆ అవును ఉండవు అదే టౌన్ లో అనుకో ఏదన్నా బట్టల షాప్ లో అయినా వెళ్తా ఉంటారు కొంతమంది ఏంటంటే డిగ్రీ చదివినా ఏదో ఒకటి ఆరు వేలు వచ్చినా ఏడు వేలు వచ్చినా ఇంట్లోకి దేనికోదానికి పనికి వస్తాయి అని చెప్పేసి కొంతమంది చిన్న జాబ్ చేయటానికి కూడా ఇష్టపడతారు
అదే అండి ఇప్పుడు ఎందుకంటే చదువుకొని పెద్ద పెద్ద మనకు తగట్టు రాలేదు ఎన్ని రోజులు అని ఖాళీగా ఉంటాం ఇంట్లో వాళ్ళకి భారంగా ఉంటామన్నట్టు ఏదో ఒకటి వెళ్ళిపోతారు జాబ్ చేయడానికి
అట్లనే మనకి కావాల్సిందే అదే కావాలా అని కూర్చుంటే కాని పని కదా
అవును ఏదో వచ్చా ఆ మనం అనుకు అనుకున్నది దొరకపోతే ఇంక వచ్చిం దాంతో సర్దుకోవ
సర్దుకుపోవాల్సిందే మరి
హా
ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా తప్పదు ఇంకా కష్టపడితే పోతాది అన్నట్టు
హా
ఏం చేస్తాంలేండి లైఫ్ లో ఎలా అయిపోతాయంటే అనుకున్న వ్వేవి జరగవు
రేపు సండేగా ఏంటి ప్లాన్స్
సండేనే ఏం లేనండి చేసుకు తడమా ఇంట్లో ఉండడమా ఎక్కడికి వెళ్ళేట ఏం అట్లా పిల్చుకెళ్ళరు ఎక్కడికి
ఆ
ఆ ఏదో వెళ్తారు తె నేను అడుగుతాను ఏమన్నా బయటకి వెళ్ళావా అక్కడన్న అక్కడ దగ్గలే మ అ అంటే వెళ్ళ పిలుసుకెన్నారు
అమ్మాయికి సుకన్య సమృద్ధి యోజన కడుతున్నారా ఆ మే కూడాడ మీరెంత మంతంత్లీ
ఆ మంత్లీ అయన ఎట్లా అంటే ఓ ఫోర్ థౌసండ్ నీ ఫైవ్ థౌసండ్ అట్లా వేసేస్తారు
ఆహా డబ్బులు ఉన్నప్పుడు
అంటే మంత్లీ శాలరీ పడగానే ఫోర్ ఫోర్ థౌజండ్ లేకపోతే ఫైవ్ థౌజండ్ ఇరు అంతే అంత నుంచి ఎక్కువైతే కట్టారు
ఓకే మేమి ఇంకా అంటే ఫిక్స్డ్ గా ఇద్దరికి చేరు ఒక త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ అలా చేేస్తాం ప్రతి మ అంతంకా ఇకా మార్చకుండా ఎక్కువైనా వేసుకోవచ్చు అట్లే కానీ ఉన్నప్పుడు
చాలండి ఇప్పుడు ఎందుకంటే ఇంట్లో ఖర్చులు తర్వాత మన అవసరాలకి కావాలి కదా
అదే ఇద్దరు ఉన్నారుగా ఇక చెర ఒక మూడు వేలు
చాలండి ఏదో ఒకటి అట్లయినా అదైనా సేవింగ్ అయితుంది కదా
ఆ అవును
ఇప్పుడు ఎలాగూ గోల్డ్ అంటే కొనలేము
ఆ
ఏదో ఏదన్నా వాళ్ళ ఫ్యూచర్ కని ఉపయోగపడితే చాలు ఇట్లా సేవ్ చేసుకున్నా మీకు మనకి అప్పటికి ఎలా ఉంటామో తెలిదు కాబట్టి
ఆ పాగబ కాబా
అ చప్పలే మంది అసలు తగ్గుతుందని ఆశ పెట్టుకోలేము తగ్గుతదని కూడా అదే మరి అట్లా ఆసి పెెట్టుకని ఏమైతుద అని భయమవుతుంది అవునవును అట్లీస్ట్ ఇప్పుడు ఎట్లా అంటే అండి బుక్కు పడకుంటందిదండి అది కూడా కొనలే ఇప్పుడు
ఆ అవును
ఆ కాలలో గొలుసులు ఏమన్నా తెగిపోయినా కూడా భయం వేస్తుంది ఎక్కడన్నా సామ ద ఏయ ఎంత డబ్బులు దాదాపు ఇరవై వేలు దాకా అవుతుది
ఆ జస్ట్ చిన్నవి ఇయర్ బర్డ్స్ లాంటివి పెట్టుకోవాలన్నా ని ఇమేవేను
ఆ అవును
మొన్న మా పాపకి ఆ
అది చెవులు గుర్తించాను అన్నట్టు వెళ్తే ఆ తీసుకున్నందుకు తర్వాత వాళ్ళు కు నందుకు ఫార్టీ థౌసండ్ దాకా జర్ పెద్దనే వచ్చేస్తుంద
మా పాపకి తీసుకున్నాం మేము ఎయిట్ థౌసండ్ అయింది అప్పుడు ఎప్పుడు మేము లాస్ట్ ఇయర్ కరెక్ట్గా లాస్ట్ ఇయర్ మార్చ లో ఎలా ఉ
ఆ
అప్పుడు ఎయిట్ థౌజండ్ అయింది ఒక గ్రాము
పర్లేదు చూడండి అప్పుడుకి
ఆ అయితే అవి ఏంటి మా పెద్దమ్మాయి కి బాగా కోల్డ్ చేస్తే ఎడినాయిడ్స్ అంతా బ్లాక్ అయిందని చెప్పేసి ఎక్స్రే తీస్తానన్నారు ఎక్సరే కోసం అని ఎల్ తే అవి పోగులు కట్ చేస్తా కట్ చేస్తారు కదా ఎక్సరె కి కట్ చేస్తారని ఇంకొ ఇంకొకటి తీసుకుందాం అని చిన్న రింగులు గ్రాము కూడా లేదు గ్రాముకి ఇంకా తగ్గిద్ది ఏడు వందలు ఉంది ఏడు వందల పాయింట్లు ఉంది దానికి పదిహేను వేల అయింది
వామ్మో అసలు ఏ కొంలేకుండ్లే ఒక చిన్న ఒక రవ్వ అంతా కూడా ఏం కొన్లే
అవును మాముూలుగా అయితే అది వెయ్యి రూపాయలలో వచ్చేది వెయ్యి రెండు వేలలో వచ్చేది ఆ అది పదిహేను వేలు
వేలల్లోనే ఉందండి అసలు మనం వందల్లో ఏం జెయలేం
అసలు ఆశ కూడా పెట్టుకోలేమ్
ఆ గోల్డ్ ఇంగా మనలాంటి చిన్న వాళ్ళకి గోల్డ్ అనేది అందని ద్రాక్షానే
ఆ అంతే కాదు మనం ఏమనుకోలా అంద్రని ద్రాక్షా పుల్లనిదిన్నట్టు వదిలేసేయలంతే
ఆ
అట్లని వదిలేయలేం ఉంటే మనకి ఓగా ఏమంటారు ఎప్పటికెయినా యూజ్ అయితాది కదా సేవింగ్ లాగా అన్నట్టు ఆలోచిస్తాం
ఈ మధ్య ఒక న్యూస్ వచ్చింది కడపకు వెళ్ళాం ఎక్కడో గోల్డ్ పెట్టుకొని ఒక టీచర్ ఆటోలో వేల్త్ తుంటే
ఆ
ఐదారుగురు టీచర్లు కలిసి ఒకేసారి ఆటోలో వెళ్తారంటా ఇంకా అందరిని వదిలేస్తారంట లాస్ట్ ఒకే ఒక టీచర్ మిగిలిందం ట ఆమె స్కూల్ దగ్గరికి తీసుకెళ్తా ఆ పక్కకి తీసుకెళ్ళి ఆమెను కొట్టి ఆమ్ బంగారం అంతా తీసుకోని వెళ్ళిపోయాడంట
అయ్యాయో చూడండి ఇట్లా ఉంటాయి వాళ్ళు ఎంత కష్టపడి సంపాదించింటారో
అదే ఆమె పరిస్థితి మళ్ళీ బాగలేదంట ఆమెకి ఆమె పరిస్థితి బాలేదంట
చూ మనిషన్న ఉంటే ఏట్లో గట్ల అయితే సంపాదించుకుంటుంనము మనుషులు కూడా
హ్మ్ ప్రాణ పాయ్ స్థితిలో ఉందన్ చెప్
హ్మ్ ఎన్నో ఇబ్బందలు ఎన్నో కష్
గోల్డ్ ఉంటే ఒక బాధ ఆ అ
బయటికి వెళ్తే ఎన్ని సమస్యలు ఎన్ని కష్టాలో
అవిప్పుడు అందరు గోల్డ్ ఉన్నా కాని దాచుకొని పిచ్చి పెట్టుకొని వెళ్తున్నారు సజెడ్ గోల్డ్ ఆ
ఎవరొచ్చి యాపక్క నుంచి ఎల్ లాకెళ్తారో తేలిదు
అవును పెరిగింది కాబట్టి రేటు ఇక గోల్డ్ స్నే స్న కస్ ఎక్కువ అవుతారింగ్
హ్మ్ చాలా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వేకుంటే
అవును
నేను కూడా పెట్టేసినాను ఇబ్బంది ఏం లేదు వేసుకున్న అంటే రోల్డ్ గోల్డ్ వేస్ కుంటాను గట్టి భయం లేదు ఇంగా
ఆహా
ఉ మామూలే మన చుట్టాలకి వాళ్ళకిీళ్ళకి భయపడి గోల్డ్ వేసుకోవాలంటే మన ప్రాణాలు మీద్ తెచ్చుకునట్లే ఇంగా
అవును
ఉ ఒకరు గుంచి నేనైతే ఆలోచించాను ఏప్పటికీను నాకు నచ్చింది నేను వేసుకుంటా
ఆ
కానీ మా అయిని నా వి ఏక్ అర్థం చేసుకోరంతే
ఆహా హ్ అంటే ఉం ది కదా ఏసుకోని వెళ్ళొచ్చు కదా అంటారా
ఆ అంటే అట్టని కాదు గానీ ఎందుకు ఇవ్వన్నినూ అవి ఇప్పుడు అవసరం లేదు కదా అన్నట్లు ఉంటారు జస్ట్ సింపుల్ గా ఏం వేసుకోకుండా తాలోకటి వేసుకోనేసి వెళ్ళాలంట
ఆహాహా అట్లేట్లా ఉహు కొంతమంది ఏమో పెట్టుకో కొంతమంది ఏమో పెట్ పెట్టుకో అంటే మనం పెట్టుకుంటేనే కదా వాళ్ళకి గొప్పగా ఉండిద్దీ ఆ వాల్యూ ఉండిద్ది ఆ వాళ్ళ భార్యకి చూడు ఎంత చేపిచ్చాడో అని
ఇనకి అట్లాగాద్ ఎక్కువ వేసుకొని తరపడకూడదు అన్నట్టు సింపుల్ గా ఉండాలంటా కాదు ఇప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు అంత సింపుల్ గా వెళ్తే ఏమన్నా ఉంటాదా మనకి ఏ
అవును హు హ్
పెట్టదు నీకో దండము నీ అంతకు నువ్ రెడీ అయ్యేసి పక్కకు వెళ్ళిపో అని చెప్పేది
ఆహ్ హ్ నన్న నేనైతే అన్ పెట్టుకోమంటాడు ఆ ఒక్కొక్కలు ఒకలాగుంటారు నన్నుయితే పెట్టుకోమంటాడు ఉన్నాయి కదా పెట్టుకోవచ్చు ద ఎందుకంటే వాళ్ళ ఆ
ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్త హ్మ్ పిల్లల కూడా ఏం వెయ్యకండీ
ఆ ఆ ఏయ్యాను ఆ పక్కన వాళ్ళ వాదినోళ్ ళ్ళు వాళ్ళ పిన్నిలు వాళ్ళ అందరు ఏసుకొని వస్తుంటే మనల్ని కూడా వేసుకోమన్ హ్ అక్కలు వాళ్ల చెల్లులు ఆ
అదేండి వాళ్ళు వేసుకొని వస్తారు మనం చూస్తే వేసుపోయినామ కో ఏమి నీకు లేవా అని మనల్ని అం టారు వాళ్ళనేమనరు
అవును మనల్ని అంటారు మనం లేవు అంటే వాళ్ళు చేయించలేదనేగా అర్థం వాళ్ళకే చిన్నతనంప్పుడు
ఏటుపోయి ఏం మన మీదికేం తప్పదు మనల్నే అంటారు వాళ్ళ తమ్ములని వాళ్ళ కొడుకుల్ని ఏమనర్ ఆడ
అవును ఏమే పెట్టుకొని రావోచ్చుకద్ దా చూడు వాడిని మరి నలుగురిలో చిన్నపుుచ్చాలని అంటారు మనల్ని
హా అదే గదా అంటే వద్దంటాడు వాడు మీకేమైంది మీకు తెలీయదా ఏ ఇలా ఎట్లా రెడీ చేయాలని నేనే అంటారు
అవును
వాళ్ళ వాళ్ళనీ ఎనుకెసుకొస్తారు అదే మన అమ్మ అయితే ఉన్నీ తల్లిని అదోట్లూ మీకు బుద్ధు బుద్ధని వేకోమయా అంటాడు
ఆ
మ్మ్ ఎవరన్న ఏమన్న అంటండ్రు గా ఏం ఇప్పుడు ఎవ్వరు ఏసుకుంటారు నీకేమీ పిల్లొల్లు ఏం అందరు అట్లేసుకుంటారా అని కవర్ చేసుకుంటంది
అవును
తనుకు చెప్పినానమ్మా నేను అయమ్మే ఇన్ల్య అంటా మ్మ్ అట్ల ఉంటది అయ్యో అది జరగని పని కల్లో కూడా జరగదు
ఆ
మ్మ్ పర్లేదండి అత్తగారు బానే చూసుకుంటారా
ఆ మా అత్త చూసుకుంటున్నారు ఆ ఆ చూసుకుంటారంటే ఓ బాధ చూసుకోలేదన్న రాబోయి మళ్ళ అమె చెప్పింది
అదే కదా నేనేం చెప్పనులేండి యాడ ఉండదు లే అంటే
హా మావలే బాయట విషయం చా తున్న
ఆ అయ్యో బయటికి చెప్పలేం తప్పదు ఇంగ అందరికి యూనివర్సల్ ప్రాబ్లం అది
నేను అదే నేను చెప్పాను గా నేను ఏం నన్ను అన్న గాని నేను అసలు పట్టించుకొను వినప్పడనట్టే ఉంటా అందు కనే నాకు ఎక్కువ ఆ ఆ సరే సరే